హలో
అరో
హలో హా హై మ్మ ఎలా ఉన్నావ్
హదే బొ హవ్ బో బావున్నారు బావున్నారా
ఆహ్ బావున్నాం
హన్న అను అను నువ్వు ఎలా ఉన్నావ్ బ న్నావ
హ్మ్ బావున్నాము
ఇంగేది ఈ ఈ ఈవినింగ్ ఈవినింగ్ టైమ్ కదా ఏం చేస్తున్నావ్
మ్మ్ అవును ఏం వర్క్ అంత అయిపోయిందా పని అంత అయిపోయిందా మరి
ఐ ఐదుంది రా అన్ నీది
మ్మ్ అయిపోయింది ఏ తిన్నావ్ మరి ఆఫ్టర్నూన్న
కే తన్న
ఆ అవును ఏం మరి ఏం చేస్తున్నారు మ దే అన్నం పప్పు
ఓ పబ్బు ఓ ఓ
ఉహ్
వా
ఆ
ఇంగిది
చెప్పండి న్నార మరి
యొన్నిస్ మా నార్ ఉ కూర్చున్న నార్మల్ గా
ఉం
ఉ
ఇక్కడ టౌన్ లో ఉన్నా పల్లెలో ఉన్నా
లే లేదురా పల్ట్ పల్లెటూరులో కాదు కిద్ది కాదు మజ్జిగ ఉంది మ దే అ ఏందే ఇక్కడ హ హ తెళ్ళు స్కూల్దు కాలేజీలు ఉన్నాయి కానీ అంత పరిస్థితి కదు
ఆహా ఆ
ఉ
వానబడలేదా మీకు
ఎవరు
వానా వానా వాన వాన పడలేదా అ
లే అ లేదు రా మార్నింగ్ మ్ మార్నింగ్ నుండి ఎండే ఎండకే ఉంది మాకు నేన్ నిన్న వర్షం పడింది మీకు
మా కిందాక పడింది వాన అందుకని
ఓ
ఎండ పెడుతుంది వాన పడుతుంది
ఆ చల్దది చాల వతావరణంము కోల
ఉ ఈవినింగ్ అయింది కదా ఇంకా అవి స్నాక్స్
మిర్చి మిర్చీ బజీలు తినండి
ఉ
ఇంలి స
చెప్పాలక్క
ఏం లేదు వునం నార్మల్గా నార్మల్ ఎ అంత ఆ ఇ ఇందు అ అలా ఉన్న ఇబ ఇబ ఐస్క్రీం ఐస్క్రీం
ఇకే
స అదిలే
ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ బా తింటార ఏ ఫ్లేవర్
ఏ చచోబర్ అంటే నాకు ఇష్టం నీకు
ఐస్ క్రీమ్ అంత లేదు కుల్ఫి అయితే తింటను బాగా
కుల్ఫీయా కుల్ ఈ ఈ ఏ ఇ చేస్త ఫ్రిడ్జ ఉంది
అవును అవునును
ఫడ్ ఫ్రిడ్జ ఉంట అన్ని చేసుకోవచు
హ
ఇంద
ఇంకేంటిక్క చెప్పాలి
మరి ఖాళీ ఉన్నా కదా గేమ్స్ ఏ ఆడలేద పిల్లు
అవును ఏ ఏ నైట్ కి ర
నైట్కినా
న ఎంటికి సేమ్
ఓహ